బాన్నారా బాన్న అండి మీరు బాన్నారా ఏంటండి హాలిడేస్ కదా ట్రిప్ ఎక్కడ ప్లాన్ చేస సరా
లేదండి ఇవే ఎండలు కొడుతున్నాయి కదా ఆయ్ దానికోసం అని వెయిట్ చేస్తున్నామండి పిల్లలే ఏమో రోజు ఒకరికొకరికి సమ్మర్ హాలిడేస్ గా మమ్మీ వెళ్దాం వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అని చెప్పేసి అంటున్నారు కాని ఈ సమ్మర్ వెకేషన్స్ లలో బాంటది అ గానీ మనం వెళ్తే పిల్లల కెమన్నా ప్రాబ్లం అవ్వడం మనక ఏమన్నా ప్రాబ్లం అవుతదా అన్న ఉద్దేశంతోని నేను ఎటు వెళ్ళడానికి ఇష్టపడట్లేదండి
అవునండి అవును అవునండి అవును చాలా ఉంటుంది ఎండ అసలు ఇంకోటేంట అండి పిల్లలు వినట్లేదండి వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళు ఊరికే వాళ్ళు అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళామ అని చెప్తుంటే ఇంకా ఏడుస్తూ ఉన్నారు పిల్లలు
అవునండి
వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు మమ్మీ కంపల్సరీ వెళ్ళాలి మమ్మీ వెళ్ళాలి వెళ్ళాలి
అవునండి ఏ పిల్లలకి పిల్లలు ఊకె అటు ఇటు ఎల్దమ్ అవునండి మా అక్క వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఉంటారు. అమ్మాళ్ళు కూడా రమ్మని చెప్పేసి పిన్ని అందరు రాండి పిన్ని అందరం కలిసి వెళ్దాం.
విన్నా అండి హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ ఉంటాయింట కదండి ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గానీ చార్మినార్ గాని ఇప్పుడు మజీద్ మక్కా మసీద్ గాని బిర్లా టెంపుల్ చాలా ఉన్నాయంట కదండి.
అవునండి అన్ని ఉన్నాయి పిన్ని అందరం వెలిసి వెళ్దాము. చెల్లనీ తమ్ముడిని అందరినీ తీసుకొని రా పిన్ని నే అది ఇది అని చెప్పేసి మాట్లాడత తూన్నారండి
అవునా
అన్నినే ఉంటాయి ఎండక్కడం వల ఫేబెస్
పిల్లలకండి ఈ టైమ్లో వాళ్ళు వెళ్తుంటే ఒక చోకటి వెళ్తుంటే కొంచం మైండ్ అనేది రిలీఫ్ ఉంటదండి వాళ్ళు కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వకుడా ఉంటారు ఇప్పుడు స్కూల్ టైం లో ఎల్లడం కుదరదు. కుదరదుకదండి హాలిడే ఉన్న టైం లోనే కదా వాళ్ళకి వీలు పడేది.
ఇంక నేను కూడా మా సార్ మా కారు ఉంది కామండి. ఆ కార్లో వెళ్ళితే బెస్ట్ వస్తామండి కానీ మెయిన్ మెయిన్ వెహికల్ అయితే ఉందండి కానీ ఇప్పుడు మనకి ఐటు తిరడం వల్ల ఫుడ్ అయినా తూబ్బుతేండా దెబ్బ తగలడం ఎమైనా పిల్లలు డీలే అయిపోత అంతనే చాలా భయం వేస్తుందిండి అందుకనే టూరిజం ప్లేట్స్ ప్లేసెస్ కి వెళ్ళాల పోవాలని ఉంది కాని వెళ్తున్నామండి అయితే ఈసారి హైదరాబాద్ ప్లాన్ చేసామండి ఆల్రెడీ
అవునండి మా అవునండి అవును అవునండి పిల్లలు వెళ్ళేటప్పుడు కూడా అండి ఫుడ్ ఇప్పుడు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోడానికి ట్రై చేయండండి. ఇ పులిహర గాని లెమన్ ఇప్పుడు ఇప్పుడు లెమన్ వాటర్ గాని మజ్జిగ్ గాని కొబ్బరి నీళ్ళు గాని ఏమనా తీసుకెళ్ళడానికి ట్రై చేయండండి. పిల్లలకి ఇంట్లో ఫుడ్ అయితేనే మంచిది. సెట్ అవుతది కొంతమంది పిల్లలు చూస్తున్నామ అండి జర్నీలలో వామిటింగ్స్ చేసుకోవడం అట్లా జరుగుతున్నాయి
అవునండి అవును ఎండ దెబ్బా చాలా ఉంది హైదరాబాడ్ అయితే ప్లాన్ చేసామండి మా ఇంకొక కజిన్ సిస్టర్ వాళ్ళు కూడా ఉన్నారు అటు బ్ బాపట్ల ఆయన వైజాకైనా అలాఅన్ సైడ్ వెళదాం అనే ఉద్దేశంతోని వాళ్ళు కూడా చెప్పేసి కాల్ చేస్తున్నరండి
ఇది మా అవునండి ఇ మారవడిస్ కూడా బాగు ఉంటదంట కదండీ భద్రాచే చలం దగ్గర సార్పాక్ దగ్గర మార విల్స్ ఉందండి అంటా కదండి
అ ఆ ఉందండి మా ఫె ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ ఒకత ఒక ఆమే చెప్పిందండి వాళ్ళ హస్బెండ్ తీసుకొని వెళ్ళారని చెప్పేసి అనన్నారు అయితే ముందయితే ఇప్పుడు హైదరాబాద్ ప్లాన్ చేసిన తర్వాత బాపట్ల బీచ్ అని చెప్పి చెప్పేసి మా అక్క ఇంకోఅక్క రమ్మని చెప్పేసి బాపట్ల బీచ్ అని అంటుందండి
అవునండి పిల్లలకి ఎట్లా వెళ్తేనే కొంచెం వె నిద్ర ఓడ్ చేంజ్ అయినట్టు ఉంటదండి ఏళ్తేనే వాళ్ళు కూడా హ్యాపీ ఫిలవ్తు తరు ఎప్పుడు ఇంట్లో ఇంట్లో ఉండడానికి కన్నా కొంచెం హాలిడేస్ వచ్చినపుడు అటు ఇటు తీసుకెళ్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇప్పుడు నలుగురిలో ఎలా ఉండాలి ఉండాలి సొసైటీలో ఎట్లా మెదగాలి అవి కూడా తెలుస్తా ఉంటాయండి
వెళ్ళం వెళ్తామండి నేను కూడా వెళ్ళేసి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అంత మండి
అవునవునండి వెళ్ళాలండి కంపల్సరీ ఎల్లాలి
ఉ అవునండి
ఇప్పుడు చీరాల బాపట్ల బీచ్ టె అన్నారు కదా అక్కడ పక్కనే కొత్తపట్నం బీచ్ కూడా ఉంటదంట అండి ఒకసారి ట్రై చేయండి
సరే అండి సరే అండి నేను కూడా చూస్తాను నేను కూడా వెళ్ళలేదు బాపట్ల బీచ్ మా కజిన్ సిస్టర్ ఊకే రమ్మని చెప్పేసి ఉంటుంది అండ్ అందుకనే ఆలోచిస్తున్నామండి
మేము ఒక టూ డేస్ బ్యాకే వెళ్ళొచ్చామండి చాలా బాగుందండి బాపట్ల బీచ్
అవునా అండి బాగుందా
అసలు పిల్లలండీ అసలు ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా కానీ ఇంకొంచెం ఎర్లీగా వస్తే బాగుండు మమ్మీ ఇంకొంచెం సేపు మనం బీచ్లో ఉండేవాళ్ళం అని చాలా అసలు అంటే నా చాలా బాధపడుతున్నారు పిల్లలు అక్కడే ఉందాం మమ్మీ అంటున్నారు మా చిన్న పాప అయితే అసలు ఏడుస్ తూనే ఉందండి మమ్మీ అ అక్కడే ఉందా మమ్మీ, అక్కడే ఉందామని ఇంట్లో అండీ. ఇంట్లో నేను ఎన్ని మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చినా తినరు గానీ, బీచ్ పక్కన మ్యాంగోస్ కట్ చేసి ఇస్తారనమాట. అక్కడ మమ్మీ కొను మమ్మీ మమ్మీ కొను మమ్మీ
హ్మ్
వాళ్ళు మనం మనము మనం చేసినంత హైజీనిక్ గా చెయ్యరు కదండి. ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేసి టక టక ఇచ్చేస్తూ ఉంటరు ఫాస్ట్ గా వాళ్ళ బిజినెస్ అయిపోవాలని.
అయితే పిల్లల్కి అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఊర్ల వెళ్ళినప్పుడు డిఫరెంట్ టైప్ గా వాళ్ళు వాళ్ళు డిఫరెంట్ గా కట్టింగ్స్ కట్టింగ్ ఐనా వెజ్ దానికి సంబంధించిన స్టఫ్ ఫుడ్ మ అలా వేసేయడం వల్ల ప్రతి ఒక ఫుడ్ తినాలి, ప్రతి ఒక్క ఊరికెళ్ళాలి, అటు ఇటు మొత్తం తిరగాలి, అని చెప్పేసి పిల్లలు అట్లనే చేస్తనండి.
అవునండి ఇప్పుడు మనం ఏంటంటే మా అత్తయ్య గారి ఊరు వన్ అవర్ జర్నీ అండి. మా అమ్మ వాళ్ళది టూ అవర్స్ జర్నీ అనమాట ఇక్కడ వన్ అవర్ టూ అ జర్నీ చేస్తుంటే పిల్లలు అస్సలు ఇష్టపడట్లేదండి. మినిమం ఫైవ్ అవర్స్ ఫైవ్ కన్నా ఎక్కువున్న పర్లేదు గాని కున్నారు గానీ ఈ టూ అవర్స్, వన్ అవర్ జర్నీ, అస్సలు ఇష్టపడట్లేదండి పిల్లలు. కాదండి మనం పల్లెటూరులో హాలిడేస్ ఉన్నప్పు పిల్లల్ని పలుటూరు తీసుకెళ్ళి కొంచెం ఆ స్వచ్చమైన గాలి వస్తదండి. మెయిన్ చిన్నమ్మ, పెద్దమ్మ అని పిల్లలి కి కూడా వాళ్ళకి చెప్పాలి. కొన్ని కొన్ని ఫంక్షన్లలో చూస్తన్నాం అండి చూస్తుంటే, కొంతమంది తెలియక పిన్ని, బాబాయని పిలవలేక ఆంటీ, అంకులు అలా పిలుస్తున్నారండి.
అవునండి
మనమే మనం కొంచెం వాళ్లకి చెప్పాలండి పిల్లలికి అట్లనా అట్లా ఉంట్ అట్ల ఉండాలి ఇట్ల ఉండాలని, ఓ నాలుగు చోట్లకు తీసుకెళ్తుంటే నలుగురు మెంటాలిటీ అనేది పిల్లలకు తెలుస్తది.
నిజమే అండి అట్ల తీసుకెళ్తేనే పిల్లలకి అర్థంగా ఉంటది. మనము ఎటు వెళ్ళినా కాని వాళ్ళకి తెలి కోపంలా పిల్లలకి ఏం అర్థం కావట్లేదు
అవునండి అవును ఇంకో వునండి పిల్లలకి కూడా మనం చెప్పాలండి ఇట్లా జర్నీలు ఇప్పుడు ఇంత సమ్మర్ ఉంది కదా, మాక్సిమం కొంచెం ఎండలు తగ్గడం తగ్గాక ప్లాన్ చేయడం చాలా మంచిదండి జర్నీలు
నిజమండి నేను కూడ అదే ఆలోచిస్తున్నా గాని పిల్లలు సమ్మర్ హాలిడేస్ మమ్మీ ఫు మొన్నటి దాకా ఎగ్జామ్స్ అయిపోయినాయి రిఫ్రెష్ కోసం వెళ్దాం మ హుమ్ అలా ఇలా అని చెప్పేసి పిల్లలు ఫోర్స్ చేస్తున్నారండి వెళ్ళాలి అన్ చెప్పేసి అన్ని చూసుకుంటు ఉన్ననుండికుం ఆల్రెడీ ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేయడం మమ్మీ తొందరగా ప్యాక్ చేసి వెళ్ళిపోతాం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి హైదరాబ్యాడ్ చూడాలి అని చెప్పేసి ఉంటున్నారు అక్కడ నుంచి వెళ్ళో చ్ మళ్ళీ ఏమంటారో పిల్లలు అయినా పిల్లలతో చూపియడం వల్ల చాలా మంచిదండి అట్లా చూపియడం వల్ల అట్లా చూపియడం అట్లా చూపి తీయడంవల్ల పిల్లలకి అర్థమవుతది డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంట వాళ్ళ ట్రెడిషన్స్ తెలుస్తా ఉంటాయి ఇలా ఉంటది అని తెలుస్తది ది ఆ జనరేషన్ జనరేషన్ టు జనరేషన్ గ్యాప్ రావడం వల్ల కూడా మనకనేది కొంచెం డెవలపింగ్ అనేది జరుగుతుందిగా అండి డిఫ్రెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్ ఆర్క్ స్ట్రక్చర్స్ కూడా చేస్తున్నారు ఆ.. దాని వల్ల మనకి పిల్లలకి ఒక పెయింటింగ్ అనుభవం ఉంటది కొంత
ఇప్పుడు సమ్మర్ ట్రిప్పులు సమ్మర్ క్యాంపులు ఏమైన చూ అసల్ రండి గుడి ఏచ్ స్విమ్మింగ్ ఆనిల్.. వేదిక్ మ్యాత్స్ గాని యోగా గాని ఎక్సర్సైజ్లు గాని ఇప్పుడు కరాటీీ గాని ఎక్కడికన్నా పంపిస్తున్నారా పిల్లల్ని
స్విమ్మింగ్ పంపిస్తుందిండి స్విమ్మింగ్ మంచిది స్విమ్మింగ్ చేయడం వల్ల బాడీ... బాడీ బాడీ లో కూడా ఎనర్జీ పెరుగుతుది ప్లస్ ఇంకోకటి ఏంటి అనంటే పది రూపాయిలకి లేది ఇన్నెస్ అనే పోతది కరాటే పంపిస్తున్నానండి మా బాబుని. కరాటికి పంపిస్తున్నాను. అవునండి కరాటికి పంపిస్తే బాడీ ఫిట్టు గా ఉంటది పిల్లలూ కొంచెం ఏజ్ చిన్న చిన్న ఏజ్ నుంచి మనం వాళ్ళకు మైంటైన్ చేస్తూ ఉంటే పిల్లలు మంచి హెల్తీ ఉంటారు చిన్నపనుంచి నుంచి హెల్త్ బెస్ట్ అని చెప్పేసి నేను స్విమ్మింగ్ కి పాప బాబుని ఇద్దరిని స్విమ్మింగ్ పంపిస్తాను బాబు ఒక్కడే కరాటి వెళ్తా అంటే బాబుని కరాటిక్ పంపిస్తున్నాను పాపను పాపనేమో డ్యాన్స్ గూడా పంపిస్తున్నామండి రెగ్యులర్ గా రెగ్యులర్ గా పిల్లలకి అన్ని తెలియాలి అన్ని తెలుసుకుంటే అన్ని నేర్చుకుంటే బెస్ట్ అండి ఉద్దేశంతోనే అన్ని నేర్చుకున్నప్పుడు వాళ్ళు. ఇప్పుడున్న బేసెస్ తోని ఇప్పుడు రే పొద్దున్న ఫ్యూచర్స్లో మంచిగుంటారనే ఉద్దేశంతోనే అన్ని చేపిస్తునండి మీరు కూడా మీ పిల్లల్ని పంపిస్తున్నారా
అ మా పిల్లల్ని ఇప్పుడు ఈ కరాటి క్లాసెస్ పంపిస్తున్నాండి ఒక అ సెల్ఫ్ ఫ్ డిఫెన్స్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళు మ ఫిజికల్ కూడా స్ట్రాంగుంటారండి అందుకే.. మెంటల్ గాని ఫిసికల్గా స్ట్రాంగ్ ఉంటారని తర్డ్ క్లాసెస్ కీ పంపిస్తున్నాండి
ఆవునండి. నేను అట్ల పంపిస్
అవునండి చాలా డిఫరెన్స అండి
మన అప్పును కొంచం నేర్చుకున్నామ్
గాని హెల్త్ విషయంలోనే గాని ఇప్పుడు మన జంర్లీ ఒక అప్పుడండి ఎడ్ల బండి మీద పోయేటోలు అంట అండి బజ్ ఏం వెహికల్స్ లేక ఎడ్ల బండి మీద వెళ్ళే వాళ్ళంట టా అందరూ చాలా మంది ఇప్ ఇప్పుడు అన్ని వెహికల్స్ వచ్చినయి కానీ ఒకప్పుడు ఎడ్ల బండే అంటండి ఒక్కోసారి ఒకార్ ఊరు నుంచి ఒక ఊరికి మా నాన్నగారి టై లో నడుచుకుంటే వెళ్ళే వాళ్ళం టండి
అవునండి అప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగాంట ఖచ్చితం తంగా ఆ ఎడ్ల బండి మీద నడుచుకుని వెళ్ళడం వల్ల జరిగేదండి ఇప్పుడు టెక్నాలజీ మారడం వల్ల కూడా పిల్లలు కారు ఏరోప్లేన్ ఇప్పుడున్న ఇన్నోవేషన్స్ కి బైక్స్ అలాంటియన్నీ మనం కో ఫ్యూచర్ జనరేషన్స్ అవన్నీ చూస్తున్నాం
అవునవునండి పిల్లలకి కూడా మనం చి మోటివేట్ చేయాలండి ఇప్పుడు సమ్మర్ లో ఈ ఫ్రూట్స్ దొరుకుతాయి మ్యాంగో దొరుకుతది మ్యాంగో సీజనల్ తగ్గట్టుగా ఫ్రూట్ తినాలి అది కూడా చెప్పాలి పిల్లలకి మ్యాంగో ఉంది చెట్ ట్నీ లాగా చేసుకుంటే వన్ మంత్ వన్ ఇయర్ స్టోరేజ్ ఉంటది ఇప్పుడు మీరు అన్నట్టు తురుము పచ్చడి అంటున్నారు తురుము పచ్చడి కొత్తగా ఆ పెసరావకాయని ఉంటుందంట అండి కొత్తగా వస్తుందంట ఓకే అండి బాయ్ అండి